హలో హలో హాయ్
హలో ఎలా ఉన్నారు బావున్నామండి ఆ తిన్నామండి మీద అయిందో భోజం భోజనం
ఇప్పుడే తిన్న మీరు
ఆ అ నేను ఎయిట్ ఓ క్లాక్ తెయజేసామండి
అ ఇంకెంది బిర్యానీ ది
హ అండి
అదే కాల అంద సండే బిర్యానీ గదా
ఇంకా వేరే ఆ
అంటే మీరు ఆ పేజీ హాస్టల్ ఆ అండి
ఆ నేను హాస్టల్ అండి ఆ
ఉమ్ పీజీ
ఓకే ఓకే ఫుడ్ కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి కదా
ఏ లేదండి మాకు ఇక్కడ మాకు పిజీ బాగునేఉందండి
బానే పెడ్త
అంటే ఫస్ట్ నేను స్టాంజని ఒక ఇదిగో అండి అదంతా నార్త్ సైడ్ ఫుడ్ అనమాట ఒక టు ఇయర్స్ ఆడ అన్నా అది ఎక్కువ తినే వాన్నీ కాదండి
ఓకే ఓకే నార్త ఫుడ్ మీకు పట్టదా అండి
ఏంది
ఫుడ్ సెట్టవదా మీక్
ఆ సెట్ అంటే అది తిండి కొంచెం సప్ప ఉంటాది కదండి సరిగా టేస్ట్ చేయరూ టేస్టుండదు అంటే సరే చేయ చేయాలి టేస్టు అది కూడా హార్టు కూడా ఉండదు ఫుడు కూల్గా ఉంటది అందుకి పీజీ ఇప్పుడు వేరే పీజీ అంటే ఆంధ్ర స్టయిల్ ఫుడ్ బాగుంటదిక్కడ అంటే మీకేలా ఉంటుందండి హాస్టల్ ఫుడ్
ఫుడ్డు పర్లేదండి ఐటమ్స్ అంతా ఎక్కువ బాగానే పెడ్తారు అంటే అదే తిని కొంచెం
ఆ అదే తింటుంటే అలవాటు అదే
ఆ సేమ్ ఓకే ఫుడ్ కదా కొంచెం అప్పుడప్పుడు ఫుడ్ ఫెస్ట్ చేస్తూ ఉంటారండి అది బాగుంటుంది అప్పుడప్పుడు
ఆ ఏం పెడ్తారు మీ ఫుడ్ ఫెస్లో
ఆ వెజ్ లో నాన్ వెజ్లో చాలా టైప్స్ పెడ్తారండి పేట్లే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి
ఓకే ఓకే ఓకే ఓకే అయితే మీక్ ఫుడ్ ఫెస్టు మీకు పండగే
ఆ టూ మంత్స్ ఒకసారి అలా రంన్లిమిటెడ్ ఉంటుంది చాన ఇవి ఉంటాయి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ అన్ని టేస్ట్ చేయిచండి అదొక అడ్వాంటేజ్ అలా ఉంది
మాక్లేదండి అట్లా ఈరోజు బిర్యానీ జస్ట్ ఫోర్ పీసెస్ చేేసారు న వేసడు
ఆ ఇద్ హోస్టల్ కన్న ఆ
లేదు ఒక ఫోర్ డేస్ లాస్ట్ టంటారు
ఉహు హూ బట్ ఫ్రీడం ఉంటుంది కాదండి హాస్టల్కి పీజీకి కంపేర్ చేస్కుంటే
అంటే ఫ్రీడం ఇంత ఫ్రీడముండదు మాముల్గా కొద్దిగా ఉండంది నైటూ లెవెన్ కల్లా పిజి క్లోజూ ఆ
అది మాకు సిక్స్ కంతా ఆ హాస్టల్లో ఉండాలండి
ఆ ఆరు కంటే వాళ్ళకి రీస్ రిస్ట్రషన్ ఉంటాయ్ కదా
ఆ అవునవును ఆ యేడికి బయిటికి ఏలిన పర్మిషన్ తీస్కోవాలి అప్రూల్ తీస్కోవాలి
పేరెన్స్నుంచ అండి
ఉమ్
పేరెన్సుంచి కూడా పర్మిషనా
ఆ అండి
ఓకె ఓకే
బయటికి కేళ్నారా అవున్నా కొంచెం లేటైనా అవాడింకా పర్మిషన్లు పేరెంట్స్ అని అక్కడ వరకు ఫోన్ పోతుందండి
అయ్యో అంటే ఒకళ్ళు మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే సపోజ్ లే లేటైతే నైట్ ఏవనా పనిష్మెంట్ ఏవనా ఇస్తారా లేకుంటే
పనిష్మెంట్ ఏమీ లేదండి పేరెంట్స్ అప్రూవ్ చేస్కోంటరు లేకుంటే ఇంకా ఇప్పుడు నేటు ఫర్ ఎగ్జాపుల్ ఇప్పుడు టెన్ వెళ్ళాల అయిందంటే ఇంకా డే ఫుడ్ తిను ఇంకా నువ్వు ఔటింగ్ అనే తీసుకోవాలి డే అవుట్
ఓకే
ఇంకా వేరే చూసుకోవాలండి అదే నియర్ ఏమైనా ఫ్రెండ్స్ ఉంటే లేకుంటే ఫ్యామిలీ అక్కడ ఏమైనా దగ్గర ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళాలండి ఆల్మోస్ట్ ఫస్ట్ త్ ఇన్స్ట్రక్షన్ చేస్తాండి ఇప్పుడు ఒక నేను డే అవుట్ తీసుకున్నాను అంటే సిక్స్ లోగా రాకుండా ఉండాల టే ఫస్టే అడుగుతారు వస్తున్నారా లేట్ అవుతుందా
ఓకే ఓకే
ఇంకా ఎక్స్ట్రీమ్ కండిషన్ లో అయితే ఇలా పేరెంట్స్ సైడ్ ఇంకా కొంచెం చేపిస్తే అప్పుడు పర్లేదండి కాంప్రమైజ్ అయితారు కొంచెం ఇంకా వేరేది అయితే పర్లేదండి జిమ్ ఉంటుంది ఇండోర్ అవుట్డోర్ గేమ్స్
ఓహ్ ఇంగ మేలేనండి జిమ్ ఇంకా గేమ్స్ లాటి ట్టక్కడె
ఆ అవునండి ఫుల్లు ఫుల్లుంటారా అండి మార్నింగ్ ఈవినింగ్ అయితే అసలు గ్యాపే ఉండదు అంత రష్ ఉంటుంది హ్మ్
అంటే డే మొత్తం అక్కడే స్పెండ్ చేయొచ్చు బోర్ కొట్టదు ఫ్రెండ్స్ ఉంటే
ఫీల్డాల అయితే చాలా బాగున్నాయిండి ముందరాల ఆలా అంత
తెల్సాండీ
ఆ ఇంకా నైట్ లో కూడా తినేసి అలా వాక్ అలా వెళ్ళొచ్చు కొంచెం కారి కరిడోర్ కా హాస్టల్ కిందాలంతా మంచిగా ప్లేస్ ఉందండి
ఓ అంటే పెద్దదా అండి మీ హాస్టలు
ఆ చాన పెద్దదండి కాలేజ్ ఎంత మా కాలేజ్ ఎలా ఉందో అం అలా ఉందండి ఆ మెయిన్ గేట్ ఫస్ట్ బాయ్స్ ఉంటుంది మళ్ళీ ఒక ఒక కాంపౌండ్
అవునా నైస్ అంటే అంటే ఓహో బాయ్స్ గర్ల్స్ ఉంటుందా
ఫస్ట్ బాయ్స్ బిల్డింగ్ అయినాక ఒక బార్డర్ టైపు అక్కడికి ఎండ్ అయి మళ్ళీ గర్ల్స్ స్టార్ట్ అవుతుందండి హ్మ్ ఎంట్రెన్స్ తో ఎలా పెద్ద గేట్ ఉందో అలా గర్ల్స్ కి బాయ్స్కి మిడిల్ లో అంత పెద్ద గేట్ ఉంటుంది అండి హ్మ్ ఫెస్ట్ టై చేయాలంటే ఇద్దరికి కలిపే చేస్తారంటే ఇప్పుడు డన్స్ది అలా ఏమైనా మీని ఇన్వెంటియ్య అలా ఏమైన్నా చేయాలంటే కలిపి చేస్తారు
ఆ అంటే కాలేజీలో కాంబినెద్ అనమాట
ఆ కాలేజ్ లో ఎలా చేస్తారో అలా అక్కడ కూడా కొంచెం గ్రౌండ్ అని అలా ఉంటది అక్కడ చేస్తారు
అదే ఇన్వెంటియా అంటే ఏంది అండి మాములుగా
టే మా కాలేజ్ లో అయితే అది టూ ఇయర్స్ కి ఒకసారి చేస్త
ఓకే ఓకే అంటే ఫంక్షన్ లాగా
ఆ పెద్ద ఈవెంట్ చేస్తారు నైట్ టూ నైట్స్ ఉంటాయి టూ హండ్రెడ్ ప్లస్ కాలేజెస్ కి అల్లఓ ఉంటుంది లైక్ ఎంట్రీ అవ్వడానికి మా కాలేజ్ కి ఫిఫ్టీ ప్లస్ ఈవెంట్స్ ఉంటాయి ఎవరన్నా స్టార్ హీరోస్ లైక్ ఇన్ఫ్లుయెన్సర్ కానీ సింగర్స్ కానీ ఇన్వైట్ చేస్తారు.
ఓకే ఓకే.
స్టూడెంట్స్ అవుట్ అవుట్ స్టూడెంట్స్ ఫ్యామిలీతో అలాంతా టికట్ తీసుకొని ప్రైజెబల్ ఉన్.
అయితే మీరు బాగా ఎంజాయ్ చేసింటారు
మ్ లాస్ట్ టైమ్ ఇన్వెష అయితే ఒక పెద్ద అదొక్క ఇంకో సెకండ్ మెమొరేబుల్ అని చెప్పచ్చండి ఆహ్ చానా బాగా ఎంజాయ్ చేస అపుడే చానా మంది పరిచయం అయ్యారండి నాకు చెప్పాలంటే మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంతా.
ఓకే. అయితే ఇప్ అయితే ఈ ఇప్పుడు కూడ ఉందండి అది.
ఆహ్ అండి నెక్స్ట్ మంత్ లో ఉంది టెన్త్ లేవంత్ అని టూ నైట్స్.
ఓకే అయితే ఇంగ.
ఇంకా అన్ అనౌన్స్ చేయాలే ఇంకా మేబి. ఒక ఈవెంట్ లాగా చేస్తారండి ఫ్లాష్ రూమ్ మా లాగా. ఆహ్ వాలా లాస్ట్ వీక్ అయితే ఇంక్. ఇంక వాళ్ళు అప్పుడు ఇన్వెషియ ఎప్పుడు డేట్స్ ఆహ్ అదొక ఈవెంట్ లా చేశారండి.
ఓకే అయితే ఈసారి గూడ
మండి చెప్పాలండి నేను ఒక. కంటే అంటే వేరే మేము ఒక ఫ్రెండ్స్ ఉంటాము అంత మంది ఫ్రెండ్స్. తో ఆ రోజు కలిసామం కలవాలండి.
ఆహ్ ఓకే ఓకే.
అయితే ఫస్ట్ టైం ఎలాం అంటే మా బ్యాచ్ లో అదే ఫస్ట్ ఉండే అప్పుడయింది మళ్ళీ ఇప్పుడు మేము థర్డ్ ఇయర్ లో ఉన్నాము. థర్డ్ ఇయర్ లో అయితుంది.
ఓకే ఓకే టూ ఇయర్స్ మెమోరీస్
ఇదే కాదండి లాస్ట్ ఇయర్ ఇంకో ఇంజనీరింగ్ మళ్ళీ అయిపోతే చేయలేము.
ఓహో మీరు ఇంజనీరింగ్ జేస్తున్నారా.
ఆహ్ అండి ఇంజనీరింగ్ చేస్తున్నా ఆహ్ థర్డ్ ఇయర్ చదువుతున్న.
ఆహా.
మీరేం చేస్తున్నారండి.
డిగ్రీ అండి.
ఆహ్ ఏ వియర్ అండి.
సె సెకండ్ ఇయర్.
ఓకే ఓకే.
మాములుగా అయితే మీరు మా సీనియరే.
హహహ అవును ఉమ్ ఉమ్.
మాకు అట్లేముండవు అండి ఇక్కడ డిగ్రీలో.
ఆహ్ డిగ్రీ మా కాలేజీ లో కద్. ఒచ్చి ఏం నేర్చుకుంటామో సదువుతామో సంబధంలేదండి. ఇలా ఎంజాయ్ చేయడం ఏంటో మంచిగా ఉంది.
నేను కూడా బీటెక్ చేసుకో అండి. నేను ఈ నాకు సి సి సి ఆహ్ బీటెక్ అంటే అంటే సీట్ సీట్ సీట్ రాలేదని గాడి. ఇది చేసామండి.
ఓ ఓకే ఓకే. డిగ్రీ కూడా మంచి ఆప్షన్ అండి దానిపై ట్రై చేయండి మంచిగా ఉంటాయి.
అను అంటే ఎంజాయ్ కి అంత.
ఆహ్. ముందుర్క్ ఏదైన కూడా కెరీర్ లో. కూడా బావుంటండీ ఈవెంట్ మేనేజ్మెంట్ హోటల్వి తిరుగా ఫ్యాషన్ డిజైన్ సైడ్
అవునా ఆ నేన్ ఇప్పుడు డిగి ఇన్లో కంప్యూటర్ సైన్స్ తీసుకున్నానండి మ్ దాని దన్ ముందు వరకు కేస్తావా.
ఆహ్.
మీరండి మీ బీటెక్ లో.
ఏంటండి
మీ బిటెక్లో కోర్సు కోర్స్ ఏది హా అంటే కంప్యూటర్ సైన్స్
ఆ ప్యూర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విత్ ఏం స్పెషలైజేషన్స్ ఏమీ లేదండి
ఓకే ఓకే ఎలా ఉందడక్కడ స్టడీస్
అస్ లైఫ్ ఏమో అండి అలా జరుగుతుంది స్టడీస్ కూడా ఇంకా ఓకే ఓకే అండి ఆ అది వదిలితే ఇంకా నార్మల్కు ఫ్రెండ్స్ తో అలా మంచిగనే ఉందండి హాస్టల్ కదా బాగుంటుంది అకాడమిక్స్ అంతా పర్లేండి కొంచెం మా ఇంట్కి చేస్తున్నాం మా కాలేజ్లో నార్మల్ ప్లేస్మెంట్స్ కన్నా ఆ కల్చర్లో వాళ్ళంతా చాలా ఫోకస్ చేస్తారండి
బీటెక్ కాలేజీలన్నీ అంతే అండి
ఆ కల్చర్ లా క్టివిటీస్ మాకే తెలిదండి ఎవరు వస్తుంటరో ఎవరు పోతుంటరో మళ్ళీ నార్మల్ లింగ దీనిలోన్లి ఇన్స్టా పేజ్లో అంతా ఇంకా ఇలా ప్రైజ్ వచ్చింది ఫస్ట్ ప్రైజ్ వచ్చి ది వెరీ టాప్ ఫస్ట్ ప్లేస్ అలా ఏస్తే అప్పుడు షాక్ ఆ
అది మరి ఇవి అన్ని మాది వాయినేసా కంపల్సరి సెవెంటిఫైవ్ పర్సెంట్
అవునండి దాంట్లో మాత్రం అస్సలు తగ్గేదే లేదు అలా ఉన్నారు నైన్టీ ఎయిటీ ఫై సోరి సెవెంటీఫైవ్ పర్సెంట్ కంపల్సరీ ఉండాలండి నువ సెవెంటీ ఫోర్ పాయింట్ నైన్ కూడా ఇవర్ అన్ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్స్ మీరెక్కడైనా విన్నారా కాలేజ్లో పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది డిగ్రీ కాలేజ్లో అని
లేదండి
మా కాలేజ్లో పెడతారండి
ఓహ్
ఇప్పటికి టూర్ స్లాట్స్ ఐనయండి స్కూల్ లో కూడా వెళ్ళలేదండి ఎప్పుడు నూ అవునండి ఇప్పుడ టెండెన్స్ వల్లనే పేరె మీటీంగని పెట్టారండి ఎక్కువ
ఓకే ఓకే అండి
ఆ సరే అండి
సరే అండీ